చెప్పండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఊ బావున్నానండి ఆ బిజీ ఏం లేదు ఆ ఫ్రీవె ఉన్నాను ఆ అయింది. ఒకసారి అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి తాగాలి.
షాపింగ్ అయిపోయిందా ఉగాదికి.
హా ఇంకా లేదండి అవ్వలేదు ఆ హ్ చూడాలి. వెళ్ళాలి హ్ అయితే ఇప్పుడు మంచి సారీస్ ఆ
మార్చి త్వరగా వచ్చేసింది చూడండి. ఎంత ఈజీగా కబాన్ వచ్చేసింది అసలు కదా ఉగాది.
ట్వంటీ ఎయిట్ డేసే కదా చాలా ఫాస్ట్గా వచ్చేస్తది.
ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. అదే వెల్ హ్ నేను వెళ్ళా అండి సిఎంఆర్ని ట్రై చేద్దాం అను సండే ప్లాన్ చేస్
ఓకే ఓకే ఓకే ఓకే ఆ ఒకే సిఎంఆర్ లో కూడా బా బావుంటయి సిఎంఆర్ లో.
ఆ బావుంటుందండి. సౌత్ ఇండియాలో కూడా బట్ మోస్ట్లీ సిఎంఆర్లోనే ట్రై చేస్తాను నేను.
అవునవును. ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చినయి కదా.
చాలా ఆ ఇక్కడ ధర్మవరం పట్టు సారీస్ పెట్టారు ఫేమస్. సిరీలో, సిరీలో కొత్తగా పెట్టారు సిరీ అని.
అవును కొత్త షాప్ కదా అది. సిరీ కొత్తది ఈ మధ్యనే ఓపెన్ అయి అయింది. అక్కడ కూడా బా బావున్నయి అంటున్నారు. డ్రెస్సెస్ చాలా డ్రెస్సెస్ కానీ, సారీస్ కానీ.
అంటే ఈ అంటే ఈ ఈ ఎండలకి సీజన్ అంటే లైట్ వెయిట్ ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఇంకా మనకి లైట్ వెయిట్ ఉంటే బావుంటది కదా. పట్టు అయినా, ఉప్పాడ పట్
ఆ ఈ మధ్య అన్ని చాలా వరకి లైట్ వేయిట్ వే వస్తున్నయి. కంచిలో కానీ అవును చాలా కష్టం.